కాల్ చేసి మాట్లాడడానికి సరైన సమయమేనా
ఆ సరేైన సమయమే అండి మాట్లాడొచ్చు
ఆ అంటే మీ ఊరు ఆ బాగున్నామండి మీర్ బాగున్నారా
ఆ బాగున్నామండి
అంటే మీకు ఉండే ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ ఉంటారా
ఆ మా ప్ర అంటే మా చుట్టుపక్కల ఎక్కువ భూములు ఎక్కువ అండి అందరూ వ్యవసాయమే ఎక్కువ చేస్తుంటారు
ఎక్కువగా ఎటువంటి ప పంటలు పెడతారు
అంటే మా ప్రాంతంలో ఎక్కువ మామూలుగా చి చిినాయ చెట్లు బత్తాయి చెట్లు ఉంటాయి కదా అలాంటివి ఇంకా అరటి చెట్లు ఎక్కువ పెడతారు అర చెట్ల అయితే ఎకరాలు ఎకరాలు పెడతారు ఇంకా వేరుష్ చెనగా చెనక్కయలు ఇంకా శనగ బుడ్ ఇట్లని శనగలు శనగలు వేస్తుంటారు మొక్కజొన్ ఇలా పెడుతుంటామండి మీ ప్రాంతాల్లో ఏమి ఎక్కువ పెడతారు
మా ప్రాంతంలో వేరుశనగు వేస్తారు మామిడి చెట్లు వేస్తారు మాం చెట్లు తోట్లు పెట్టుకుంటా టారు ఎక్కువగా సపోటా చెట్లు అంటే ఎక్కువగా తోటలే ఉం టాయి
అవునా ఆ
న్నలు అలాంటివి పెడుతూ ఉంటారడి
అవునా
ఎలా పండిస్తారండి మీ సైడు
అంటే ఇంకా అరటి చెట్లు అయితే మామూలుగా దానికి తగినట్టు వ్యవసాయం పద్ధతి ఉంటుందండి ఆ మొక్ క్కలు తెచ్చుకోవడం ఇంగ నర్స్ సరీ నుంచి తెచ్ కొని అవి ఇంటి దగ్ ద్గర ఒక పదయిదు రోజులు ఇరవై రోజులు అలా పెట్ ఇట్టుకని మళ్ళీ దాకి అంటే అరచెట్లు ఇప్పుడు ఎండలకాలం కదా అవి చాలా స్మూత్ గా ఉంటాయి అంటే కొంచెం ఎండ తగిలినా దానికి నీరు సరిగ్గా అందకపోయినా కూడా ఆ మొక్కలు చనిపోతాయిండి అలాగా స్మూత్ గా ఉంటాయి కాబట్టి ఇంటి దగ్గరే ఒక ఇరవై రోజులు అలాగా పొద్దున్న ఒకసారి రాత్రి ఒకసారి అలాగా ఒక చెట్టు కింద నీడని పెట్టేసి నీళ్ళ చల్లుతా ఉంటారు అలా ఇంకా ఆ ఇరవై రోజులు ఇంకా తో ఇట్లో కూడా మొత్తం అంత ఏదైనా చెత్త ఉంటే అలాగా ట్రాక్టర్ తో దబ్బిచ్చేసేసి పక్కకి రాళ్ళు అలాగ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా అలా ఏం ఉండకోకుండా నీట్గా ఆ పైప్ లైన్ అంతా చేసేసి డ్రిప్పు సిస్టమ్ యూస్ చేస్ తామండి ఈ అరచట్లు నాటడానికి ఇంకా అలా నాటి ట్టేస్తాం అరచట్ నాటే ముందు మందు ఫర్టిలైజర్స్ యూజ్ చేసేసి అవన్నీ కలిపేసి రకరకాల మందులు అక్కడ గుంతలు తో ద్దారు కూలాల్లో వచ్చి ఇంకా గుంతల్లోకేసే సి ఇంకారటి మో క్క లోకోటి ఒక ఐదు మీటర్ల దూరంలో అట్లా నాటేస్తామండి మీరు మీ మీ సైడ్ అర చెట్లు అలా పెట్టారా
అర చెట్లు అలా పెడతారు కానీ నాకు ప్రాసెస్ పెద్దగా తెలిదు కానీ వేరుసనగా అయితే ఫస్ట్ భూమి ఉంటుంది కదా అబూ నంతా మొత్తం దను తుండుకుంటారు ఎరువు ఎరు ఎరువు చలువుతారు ఫస్ట్ టు తర్వాత
ఆ
ఏదో అంటే చెట్లకు మందు ఉంటుంది కదా మందు చల్లిన తర్వాత అది గింజాలు తెచ్చి ఆ ట్రాక్టర్ ద్వారాను లేకపోతే మడక యూజ్ చేసో గింజలు వేస్తారు అది వన్ మంత్ టూ మంత్ అంటే కొన్ని రోజుల తర్వాత మొలకెత్తుతాయి అలా కొన్ని రోజులు ప్రాసెస్ తర్వాత అవి
అవునవునండి ఇప్పుడు అయినా ఇప్పుడేముందండి ఎవరు అంటే పొలం పనులు ఎద్దులం పెట్టి దున్నడం ఇప్పుడు ఎవరు దున్నడం లేదు ట్రాక్టర్ లో ఎక్కువ యూస్ చేసి తున్నారు
అవను
ఆ ట్రాక్టర్ తో అయితే ఇద్దరు మనుషులతో ముగ్గురు మనుషులతో మొత్తం ఎన్నిెకరాలయినా అయితేచ్చు అన్నట్టు డాక్టర్లే అందరుూ వాడతారు అప్పుడు కాలంలో పాతకాలంలో అయితే ఎద్దులు పెట్టి ఇద్దరు మనుషులు మడ అవి ఇతనం గుంట బట్టలు తీసుకొని ఆ విత్తనాలు ఇట్లా వేసుకుంటూ ఎద్దులు వెనక కొన్ని కొన్ని కొన్ని కొన్ని సాల్లు సాల్లుగా దున్నేవాళ్ళు
ఓ
ఇప్పుడు మొత్తం అంతా ట్రాక్టర్ తోని నే వచ్చేసింది
అవును వేరుశనగ గానే కాదు ఆ వరీ గుడ్ అన్ తే అంటే నాటేది మాత్రం ఇప్పుడు ఇవి కూడా వచ్చినాయి నాటే కూడా కానీ ఎక్కువగా వీళ్ళే అంటే ఆ మనసునా నాట్ ఆ నాటేస్తారు కానీ ఇగ కో పంట కోసం తా మాతృ మిషన్లు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు
అవును అవును అండి అంటే ఇప్పుడు మా సైడు కూడా వరి వరి పంట ఎక్కువ వేస్తుంటారు అది చానా అంటే చానా పద్ధతి ఉంటుంది అండి దానికి నాటడం నాటిక నాటే ముందే మొత్తం ఒక కయలు కయలు లాగా కట్టేసి భూమి నాలుగు భాగాలు ఐదు భాగాలు అలాగా విడదీస్ కొని దాంట్లోకి ముం టే నీళ్ళన్ని వదిలిపెట్టుకొని అవి కొంచెం నలంతా మెత్తగా అయ్యేటట్టు బాగా పెట్టుకొని ట్రాక్టర్ తో అవి టిల్లర్ అని ఉంటది అలా టిల్లర్ తో మొత్తం భూమిని అంతా తిరగదిప్పుతారండి అలాగ అని తిరగదిప్పేసి ఇంకామ్ భూమి మొత్తం ఉ
వరి నాటడానికి కూడా మీరు మిషను లో యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా అంటే మనుషులు ఎక్కువగా నాటరా
వరి నాటడానికి ఏం లేదండి అంటే వరి పెట్టడానికి అలా ప్రాసెస్ ఏమి ఉండదండి మామూలు గా ఆ ఆ మనుషులే వచ్చి తి నాటుతారు నాటిన తర్వాత ఇంకా మందులు చల్లుకోవడం ఇవన్నీ ఇంకా మనుషులే చేస్తారు మళ్ళీ ఇంకా పంట చేతికి వచ్చేటప్పుడు మిషన్లు పెట్టి కోపిచ్చేస్తారండి
అవును మా సైడ్ కూడా అంతే నాటేది మాత్రం మనుషులు నాటుతా ఉంటారు కానీ కోసేది వడ్లు దంచుతారు కదా అవన్నీ మీస్ పిల్ తోనే కమిషర్ కాలేద ఉక్
ఆ ఇప్పుడు నాలుగు ఐదు ఏళ్లు కిందట అలా అయితే మామూలుగా మనుషులే మొత్తం కోసేసి కుప్పలు కుప్పలుగా పెట్టేసి కొడవలతో అవి మళ్ళీ మోపులు మోపులుగా కట్టుకొని ఒక పట్ట పైన ఏసి ఆ ఒకట్ ట్రాక్టర్ తెచ్చి దానికి ఈ దానికి మళ్ళీ అప్ అవన్నీ అంటే సైడ్ టైర్ల కట్టేసి అవంతా మొత్తం ఆ గడ్డి పైన అంతా తిప్పచ్చేసి వడ్లన్నీ రాలిన తర్వాత అంత ఆ గడ్డి వరిగడ్డి పశువులు ఉంటాయి కదా పశువుల కోసము కట్టలు కట్టలుగా కట్టి ఎండ బెట్టుకొని అలా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా అందుకే ఎవరు ఇప్పుడు ఏవో అది వాడడం లేదండి మనుషులతో సిస్టము అందరు రు మిషన్ లో మిషన్లు మిషన్ ఎన్లో
నేను రేపు ఎక్కువ ఫ్యామిలీ మెంబర్సే కలిసి చేసేస్తా లేకపోతే పక్కన వాళ్ళని కనిపిలుస్తూ ఉంటారా చేయడానికి
ఆ ఏమండి
ఆక్ అంటే వ్యవసాయం చేస్తా ఉంటారు కదా ఇంట్లో వాళ్ళే చేసేస్తారా లేకపోతే పక్కన కూలోళ్ళు అని ఉంటారు కదాఅలా
ఆ ఆ అంటే కొన్ని పనులు ఆ కొన్ని పనులు చేయగలి విన్నవైతే చిన్న చిన్న టే ఇప్పుడు టమోటా మిరప ప మిరప అలా పెడుతుంటారు కదా ఒక ఎకరా అలాగా అలాగా పెట్టినప్పుడు ఇ ట్లోనే ఇంట్లో వాళ్లేే రోజు పొద్దున్నే కొద్దిసేపు సాయంత్రం కొద్దిసేపు అలాగ తులికెండలు తీసుకొని తవ్వేస్తారండి కలుపు మొత్తము ఇంకా చానా చానా ఎకరాలు పెద్ద పెద్ద పంటలు అలా అయితే బయట కూలోళ్లను పిల్లుచుకుంటామండి చేయడానికి కష్టం కదా అవి మొత్తం మళ్ళీ లేట్ చేసినా కూడా అది కొంచెం సమస్య అవుతది అందుకే ఇంకా తొందరగా హైప్ చేసుకోవాలని కూలోళ్లను పిలుచుకుంటాము
అవును మా సైడ్ కూడా అంత ఎక్కువ భూమిలో ఒకవేళ పంట ఏసీ ఉంటే మా పక్కన వారిని పిలుస్తారు లేకపోతే అంటే కొంచమే కొన్ని కుడ్లు అట్లే పెట్టింటారు కదా అలాంటప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళే కలిసి సి అ ప
అవునవునా ఉమ్ అది కూడా
అంటేనే పిలుస్తారు పక్కన వారు
అవున అవునండి అది కూడా మంచిదే మనకి అది కూడా ఒక ఎక్సర్సైజ్ లాగానే ఇప్పుడు మామూలుగా అందరు ఎక్సర్సైజులకి జిమ్ములకి ఎలా వెళ్ న్నారో మనం తోర్లలో లేకపోయి పని చేస్తాం అంతే
అవును
అప్పుడు కాలంలో అలాగా మొత్తం కూలోళ్ళు పెట్టించి ఇట్లా మిషన్లు పెట్టించి అలా ఎవ్వరు వాడే వాళ్ళు కాదు అప్పుడు కాలంలో మొత్తం అందరు వాళ్ళ పంటలు వాళ్ళు వాళ్ళే చేసుకోవడం పని ఒక అప్పుడు ద్ద నా ఇక పోయి సాయంత్రం అనగా వస్తరు వీళ్ళకి పల్లెటూర్లలో అ అందరికి అలవాటు అయిపోయింది అప్పుడు కాలం వాళ్ళకి ఇప్పుడు కాలం వల్ల అలా లేదండి సిస్టమ్ అంతా టెక్నికల్ సిస్టమ్ కి అలవాటు పడిపోయినారు
అంటే మీరు పంటలో వేసినప్పుడు ఎక్కువగా రెయిన్ పై డిపెండ్ అయి ఉంటారు లేకపోతే బోర్లు బావులు అలా ఏమైనా ఉంటాయా
ఆ బోర్లు ఉన్నాయండి బోర్లు ఉన్నాయి వానలు కూడా కొన్ని కొన్ని వానలు పైన అంటే వానలు నమ్ముకొని కూడా కొన్ని కొన్ని పంటలు వేస్తామండి అంటే ఇప్పుడు శనకాయ గాని ఇంకా శనగలు గానీ అలా మొక్కజొన్న ఇలాంటి కొన్ని పంటలు వాన పైనే ఆధారపడతాం ఇలాగ అరటి చెట్లు ఇలాగ అయితే మొత్తం దానికి రోజు నీళ్ళలు పెట్టాలి అలా అన్నప్పుడు వాన పైన నమ్ముకొని పెట్టడం అవ్వదు కాబట్టి అలా ఏమ్ డీ డ్రిప్పు సిస్టమ్ ఉంటంది ట్రిప్పుకు నీళ్లు వదలాలి కదా రోజు కనుక వాన పైన ఏం ఆధారపడకుండా బోర్లలో నీళ్ళ ఉంటేనే పెడతామండి మీరు ఎలా పెడతారు మీరు వాన ఆదార పడతారా
లేదు అంటే వేరుశెనగా అలాంటి అయితే వాన్లో వచ్చే వరకు వెయిట్ చేస్తారు సీజన్ లోనే అవి బా పండుతాయని ఇలా చే ఉ ఆ లేకపోతే ఏమన సపోట మామిడి తోటల అయితే వాళ్ళ బోర్ల దగ్గర పెట్టుకుం టారు అంటే వాటికి ఎనీటైమ్ వాటర్ ఉండళ్ళ కదా అందుకు
అవునవును మీ సైడు మీ ప్రాంతాలు అంటే ఇది చెరుకు కూడా పండిస్తారా
అవును చెరకు కూడు ఉంటుంది
ఆ సరే అండి
మీరి ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటునారా
సరే అండి ఇంకేం లేదండి తెలుసుకున్నాము